నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నార
బాగున్నామండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారండి
తినం అండి ఏం తినరు
ఏ అన్నం పాపే మీరేం తినరు
మేము అదే అండి అన్నం సాబార్ అన్నము
ఉ
ఆ ఉగాది అయిపోయిది కదండీ ఎలా చేస్తారు ఉగాది
ఇంకా ఇది మా ఊర్లో పెద్ద పండగ అండి మా ఊరు లోగాది పండగ కంటేనే చాలా బాగా జరుపుకుంటారు ఆ అవునండి చాలా బాగా జరుపు కుంటాం మేముది ఏమంటే ఈ సంవత్సరం అంత బాగా జరగదండి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం బాగా జరుపుకుంటారండి మా ఊర్లో ఏమంటే ఉగాది ఒక సంవత్సరం వదిలేసి ఇంకో సంవత్సరం చేసుకుంటామండి అట్లా అప్పుడు చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం ఆహా ఎవ్రీ ఇయర్ చేస్తాము కానీ ఒక సంవత్సరం వదిలేసి ఇంకస్త సంవత్సరం చేస్తాం అప్పుడు గ్రాండ్ గా జరుపుకుంటామండి మేమంతా ఉగాడిది
ఓకే అంటే ఏం చేస్తారాండి
ఏముందండి నార్మల్ గా ఫస్ట్ ఉగాది పండుగ రోజు ఉదయం పూట్ల స్వీట్లు చేసుకొని తింటాము
ఓకే
సాయంత్రం ఇంకా వాళ్ళు డ్రమ్స్ కొట్టే వాళ్ళని పిలిపిస్తాము డ్రమ్స్ కొట్టే వాళ్ళు వచ్చి ఇకా ఈ సాయంత్రం ఎంత ఆరు గంటలకి ఆ టై లో స్టార్ట్ చేస్తారండి కొట్టడం నైట్ పది వరకు అలా కొడతారు ఇంకా కొట్టేటప్పుడు అంత బాగా ఎగురుకుంటూ అంత ఎంజాయ్ చేస్తాము
మ్మ్
అలా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి అంతా ఇంకా అక్కడే గుడి దగ్గర బొ మీము పూజలు చేసుకుంటా హ్యపీగా ఉంటామండి అక్కడ
ఓకే
అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం ఒక రెండు గంటల సమయం ఆ సమయంలో ఇంకా దేవుడి సామాన్లు అన్ని ఉంటాయి కాదండి గుడిలో
అవున
అవి ఇంకా పూజారి తల మీద మోసుకొని ఊరు బయటికి తీసుకు పోతారండి అంతా
ఎందుకండి అట్లా
అంటే మేయిన్ అక్కడ అది ఆచారం ఏమంటే ఊరి బయట తీసుకొని పోయి అక్కడ కాలువలు అండి నీళ్ళు లేనప్పుడు కాలువలు గుంత తవ్వి వేసి అక్కడ దేవుడి సామాన్లు పెట్టేసి పూజ చేయాలండి ఆ పూజ పూజ చేస్తే దేవుడు పూజారి వంట్లొకి వస్తాడు అనేది మా ఊరి ఆచారం అండి ఇది
ఉహు
ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం నార్మల్ గా ప్రతి అప్పుడు చేస్తామండి అట్లా రెండు గంటలకు స్టార్ట్ అయ్యి ఐదున్నర ఆ సమయానికి అంతా అక్కడికి చేరుకుంటామండి అక్కడికి చేరిన తర్వాత గుంతలు ఆ ముందుగా ఆల్రెడీ తవ్వేసి పెట్టి పెట్టింటాం గుంత అక్కడ ఆ గుంత ఈ దేవుడి సామన్లు అక్కడ ఉంచేసి పూజ చేస్తామండి ఒక గంటసేపు పూజ చేసిన తర్వాత దేవుడు పూజారి వంట్లొకి వస్తాడండి అలా వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవు
ఏమిటి
మళ్ళీ రిటర్న్ అవుతాం అంటే దేవుడు ఇంకా సామాన్లు తీసుకొని దేవుడికి పూజారి ఎత్తుకొని ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి పయనిస్తామండి
మ్మ్ ఏదొ ఒక దేవుడు ఒంట్లోకి వస్తారాండి
ఆ అంటే ఊరి ఆచారం అండి అది మేము దేవున్ని తప్పు తప్పు పట్ట కొడదు కదండి ఇంగా వచ్చారని నమ్మాలి అందరం ఇంకా అది ఎప్పుడో పూర్వ కాలం నుంచి అలానే జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి అదే నమ్మకంతో మనం కూడా ఉండాలి అందుకనేసి ఇంకా నమ్ముతాము అలా వచ్చిన తర్వాత ఇంకా దేవుడు వచ్చినాడనే ఆనందంతో ఇంకా అంత వచ్చే దారిలో అంత జనాలు ఉండరు కదండి చిందులు వేస్తూ ఉంటారు మా దేవుడు వచ్చేసాడు అనేసి అలా చిందులు వేసుకుంటూ ఉదయం ఆరున్నర ఏడుకంతా గుడి దగ్గరకు వచ్చేస్తామండి
ఓకే
మ్మ్ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా గుడి చుట్టూ దేవుడితో ఇంకా మూడు ప్రదక్షిణ తం చేపిచ్చి
ఆ
ఆ తర్వాత లోపలికి తీసుకుపోతాం గుడి లోపలికి తీసుకుపోతాము గుడి లోపలికి తీసుపోయిన తర్వాత కొద్దిగా అప్పుడు దేవుడు శాంతిస్తాడు అండి
ఓకే
తర్వాత ఆ పూజరి నుంచి ఇంకా ఆశీర్వాదం తీసుకొని మనం ఇంగా వెళ్ళిపోతామండి ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి అప్పుడు ఇంకా నాన్ వెజ్ చేసుకొని తింటాము ఇంకా అప్పుడంతా హోళ నార్మల్గా హోళ కూడా జరుపుకుంటామ అండి అప్పుడు రెండవ రోజు
ఒకే ఓలి
రంగులు వేసుకోవడం ఇంకా నాన్ వెజ్ పుల్ ఉంటుందండి అప్పుడంతా
ఆహా
సాయంత్రం వరకు ఇంకా జరుపుకుంటూనే ఉంటామండి
ఓకే
మీ ఊర్లో ఏ పండుగ జరుపుకుంటారం అండి బాగా
మా ఊర్లో దేవరాని చేస్తారండి పఐదు సంవత్సరాలకోసారి పది సంవత్సరాలకోసరీ అలా ఆ పండగ బా అంత ఊరంతా కలిసి చేస్త
ఆహా అంటే ఏం చేస్తారండి దవరంటే
అ
ఏం చేస్తారండి
అంటే ముందే ఆ చేస్తామ అన్నప్పుడు ఊరంతా చాటించే స్తారండి
అవునవులే
తర్వాత బంధువులందరినీ పిలుస్తారా ఇంటికి
ఆ
ప్రతి ఇంటికి సామిన వేస్తారు వేసేసి ఆ బంధువులుందరు వచ్చిన తర్వాత
హా
పొద్దున్న ఓ రెండు గంటల టైంలో పొద్దున్న దున్న పోతిని అమ్మవారికి బలిస్తారండి
ఆహా దన్నపోతుని బలిస్తారండి
ఆను దున్నపోతే ఆ అవును దున్నపోతనండి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఇంటికి ఒక గొర్రెను కో గొర్రె ను కోసుకొని తింటారండి నాన్ వెజ్ అంతా ఉంటుంది ఫుల్ గా
ఓహో అవునులేండి అంత మంది జనాల సరిపోవాలంటే ఒక రెండు మూడు అన్నా కోయాలండి
ఆ చికెన్ మటన్ అన్ని ఉంటాయండి
ఆహా మొత్తం నాన్ వెజ్ టైప్స్ అన్ని ఉంటాయి
అన్ని చేసుకొని రకరకాల వంటలనేవి
అవునవునులేండి ఏ అమ్మవరీకండి బలి ఇచ్చేది
అంటే గంగమ్మ తల్లి లేదుకుంటాయ మారమ్మ ఉంటారు కదండి ఆ దేవుళ్ళకి బళ్లిస్తారండి
ఆహా
ఆ అలా ఇచ్చిన తర్వాత ఇంకా రెండు రోజులు చికెన్ మటన్లన్నీ చేసుకొని తింటానే ఉంటారు బంధువులందరిని పిలుచుకుని పెట్టేది తినేది ఓ అవునండి ఇంకా చాలా మంది వస్తారు బంధువులుో ఇంటికో నలభై మంది యాభై మంది వస్తారు
ఓ అంతమంది అంటే చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు కానీ అన్ని అన్ని ఇళ్లకి వచ్చి తింటారండి ఊర్లో మ
ప్రతి ఇంటికి వస్తారండి ఊరంతా కలిసి చేయాల్సిన
అవునవును లేండి
ప్రతి ఒక్కరూ చేయాలి కాబట్టి ఆ అవునండి అందుకే గ్రాండ్ గా చేస్తారు మళ్ళీ ఇంకా తినేదే ఆ పొద్దున్న మధ్యాహ్నం నైట్ వాళ్ళు తినుకుంటు ఉండేది ఇంకా జాతరలు ఉంటాయి కాబట్టి ఇటి జాతరలో పోయే ఆడేది కొన కొనే స
ఏమో సాండ్విచ్ జత్రకి
అదేండి
ఉ
ఇంకా జంపింగ్ చేసేవి
అవునవునులేండి
ఆ రంగులు రాట్నమంటారు కదండి
అవు అవువునులేండి అదే జేంటి వీలు అనుకుంటా కదండి
అవున ఆ మరి ఇంకా అమ్మాయిలకి కొనుక్కునే ఉంటాయి కదండి గాజులు గానీ
ఆ అవులేండి పిల్లలు వస్త స్తువులు బొమ్మలు కార్లు బొమ్మలు అవన్నీ చాలా ఉంటాయి అండి జాతర అంటే అంటనే ఇంకావేనండి ఇంకా ఐస్ క్రీమ్ బండిలు ఫుడ్ ఫుడ్ ఐటెమ్స్ చాలా ఉంటాయిలేండి మా ఊర్లో కూడా ఉగాది పండుగలు చాలా వస్తాయండి అట్లా
అవునండి అవన్నీ మరి కొనుకునేది ఇక బంధువులు ఉంటారు కాబట్టి కొనిస్తా అంటారు ఒక్కొక్కరు ఒక్కొటి మూడు రోజులు అలా చేస్తారండి బాగా
ఆ మత్తం మూడు రోజులు అండ పండుగ జరుపుకునేద ఇదది
అవును
ఆహా మా ఊర్లో కూడా దేవరు జరుపుతాం గాని మరి అంతగా జరపండి నార్మల్గా ఉంటుందండి టూ డేస్ ఉంటుంది అంటే ముందు రోజు దేవునికినికి దేవమ్మకి ఇంకా దున్నపోతుని బలిస్తారు అది నార్మల్ గా అన్ని దేవరంటేనే బలి ఇస్తారు తెలుసు ఇ తర్వాత అంటే ఇంకంతా మొత్తం నాన్ వెెజ్ నాన్ వెజ్ చేసుకొని ప్రతి ఇంటిక ఒకటి ఎద్దునో లేకుంటే గోరే నో అట్లా బలి ఇచ్చేసి
ఉమ్
అ ఇంకా చేసుకొని తింటూ ఉంటారండి ఇంకా తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు తినేవాళ్ళు తింటామంటారు అదే మార్లు కూడా ఏ జరుగుతే
నాన్ వెజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరుళకి వాళ్ళు వెళ్ళిపోతారండి
ఆహా అంతే ఆ మూడు రోజుల తర్వాత ఇంకంత వెళ్ళిపోతారండి
అవునండి
హా
ఆ పండుగ అనేది బాగా చేస్తారు మా ఊరు సైడ్ ఇంకా అన్ని పండుగలు బాగా చేస్తారంండి కానీ ఇది కొంచెం పెద్ద పండుగ కాబట్టి
అవునండి ఊరంతా కలిసి చేస్తారు కాబట్టి అది పెద్ద పండుగ ఉ అయింటదండి ఉ మా ఊర్లో అంటే ఇంక ఉగాది అండి పెద్ద పండుగ ఉగాది కూడా అంతా ఊరంతా కలిసి చేస్తాం కాబట్టి ఏ అది బాగా జరుపుకుంటాము ఇంకా వేరే పండుగలు అంటే శివరాత్రి కూడా బాగానే జరుపుకుంటాం
ఆ శివరాత్రి కూడా మా ఊరు సైడ్ బాగానే చేస్తారండిప్పు నైట్ అంతా మేల్కొని
హ అదేండి రాత్ర అంతా అవునండి రాత్ర అంతా జాగరణం చేసి కొంత మధ్యలో స్నాక్స్ ఉంటాయి అవి తినకుంట ఇంకా నైట్ అంతా మేల్కొని ఉండాలి కదండి దానికోసం టీలు కాఫీలు అన్ని ఇస్తారు
అవును తాకుంటు ఇంకా అందరు ఆడుకుంటూ గేమ్స్ అవివి
ఇంకా తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా రథం లాగతరండి మా ఊర్లో అయితే.
ఉ హు
ఉ అక్కడంతా మొత్తం ఇంకా జాతర ఫుల్లుగా ఉంటుంది. ఇంగా జాతర ఆ జాతరలో మొత్తం తిరడానికే సమయం సర్ సరిపోతుందండి మాకు ఇంగా శివరాత్రి బాగా జరుపుకోవడం మిగతా పండుగలు అంటే ఇంకా నార్మలే అండి అంత మరీ అంత గ్రా గ్రాండుగేమి చేసుకోము మేము
ఆహా
ఉ
మా ఊరు సైడు అన్ని బాగానే చేస్తారండి పండుగలన్ని.
ఉహు
మసారి లేదా పీర్ల పండగ
ఆ ఏమండి
క్రిస్మసు
అవునండి అవన్నీ అంటే ఇంకా అది ఊరు మొత్తం చేయం కాబ ట్టి కొద్దిగా అంతగా ఏమి ఉండవండి ఏంటే ఊరు మొత్తం చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువగా కనపడుతారండి జనాలు
అవునా
ఉ అవునండి సరే అండి మరి ఉ